బావున్నారా
ఆ బాగున్నాము అండి అండి మీరు బాగున్నారా
ఎం చేస్తూన్నారు
ఏం లేదు లంచ్ చేసి అట్లా రిలాక్స్ అయితున్నాను ఇంట్లో వర్క్స్ అన్ని ఇంతక ముందే అయ్యాయి.
ఓహో అవునా
హ్మ్ ఏం చేస్తున్నారు మీరు వచ్చారండి. వెళ్ళలే ఈ రోజు మేము ఊరు నుండి వచ్చాము.
ఉహు అవునా అండి.
హ్మ్ వెళ్ళలేదు. పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్
ఆహ మీ సిబిఎస్ గా
అ అవునండి.
ఉహు అప్పుడే హాలిడేస్ ఇస్తారా అ మరి
ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసారు. లేదు ఇవ్వరు మళ్ళీ ఇప్పుడు నార్మల్గా అందరికి ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇస్తారు. హాలిడేస్ హ్మ్ ఉ
అే
ఏ ఏంటండి. మీ మద్యలో ఏమైనా సినిమాలు చూసారా అండి మీరు రీసెంట్గా
ఈ మనం శంకరవర ప్ర్రసాద్ సినిమా చూసామండి.
ఆహా చిరంజీవి గారి మూవీ ఆ
ఆ చిరంజీవి గారు మూవీ బాగుందండి.
బాగుందా అండి నేను చూడలేదు. చూడాళి ఐతే
చూడండండి. బాగుంది.
ఎలా అంటే కామెడియా ఫ్యామిలీ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఆ ఫ్యామిలీ ఏంటండి. అందులో కామెడీ ఎక్కువ అంతేగా
అ ఉంది అన్ని ఉన్నాయాండి.
ఆహా హ్మ్ హ్మ్
వాళ్ళు లవ్ మ్యారేజ్
ఆహ నైనాతారను చిరంజీవి గారు లవ్ మ్యారేజ్ ఆ సాంగ్స్ కూడ విన్నాను. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అందులో మనశంకర వరప్రసాద్ మూవీలో సాంగ్స్ హలో వినిపిస్తుందా అండి. హలో వినిపిస్తుందా అండి. మధ్యలో కొంచెం సిగ్నల్ బ్రేకేజ్ అయితుందండి. వినిపిస్తుందా అండి వాయిస్
ఉ స
ఆ వాయిస్ వస్తలేదండి మధ్యలో బ్రేక్ అయితుంది ఆ వాయిస్ కొంచెం బ్రేక్ అయితుంది మధ్యలో చిరంజీవి గారి మూవీ మనశంకర వరప్రసాద్ లో సాంగ్స్ చాలా బాగున్నాయి కదండి హలో
మీ సాంగ్స్ని చూసే వదువుతుంది అవునండి వాయిస్తే వీనా పడ ట్ లేదా
అదే మనశంకర వరప్రసాద్ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయండి సాంగ్స్ చాలా బాగున్నాయి విన్ విన్నారా మీరు సాంగ్స్ విన్నారా అందులో
హలో
సంగ్ గ్స్ విన్నారా మనశంకర వరప్రసాద్ మూవీలో
ఆ విన్నామండి సూపర్ ఉన్నాయి కదా
అవునండి సాంగ్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ విన్నాను నేను కాకపోతే మూవీ చూడలేదండి ఇంకా చూడాలి మీరు చెప్పారు కదా చూస్తాను ఈసారి కొంచెం సిగ్నల్ లో మాట్లాడండి సిగ్నల్ దగ్గర వాయిస్ రావట్లేదు వాయిస్ కొంచెం సిగ్నల్ దగ్గర మాట్లడరా మీ వాయిస్ రావట్లేదు హలో హలో హలో హలో
వినిపిస్తుందా ఇప్పుడు
ఆహ్ అవునండి అవును మధ్యలో చాలాసేపు వాయిస్ పోయింది ఇంకేం మూవీ చూసారు మీరు ఆహ్ ఆహ్ వినిపిస్తుంది ఇప్పుడు ఇంతసేపు రాలే వాయిస్
మీరు జూసారా అండి సంక్రాంతికి వస్తున్నాం
చూలేే అండి అది కూడా వెం
ఊహు అవునండి బాగుంటది గాని చూడపోయిండ్లు
చూడాలండి చూడాలి పిల్లలకు మొన్నటి వరకు పిల్లలకు మొన్నటి వరకు ఎగ్జామ్స్ అయినయి యాన్యువల్ ఎగ్జామ్స్ సయ్యాయి అందుకె ఇంక మూవీస్ అవన్నీ ఏం చూడలేదండి ఇప్పుడు జూస్తాను కాకపోతే వెంకటేష్ గారి మూవీలో ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చాలా నవ్వుకోవచ్చండి వెంక్ వెంకటేష్ గారి మూవీ జూస్తే
అవును చాలా నవవుకోవచ్చండి బాగుంటయి అందులో గూ చిరంజీవి సినిమాలో కూడా వెంకటేష్ ఉన్నారండి
ఆ కొంచెం లిటిల్బిట్ ఉందట కదండి వెంకటేష్ గారిది మన శంకర వరప్రసాద్ లో ఆహా వెంకటేష్ గారి మూవీ అదే ఎఫ్ త్రీ అని అవన్నీ చాలా కామెడీ ఉంటాయి గదా
ఆ ఎఫ్ త్రీ అయితే బాగుంటదండి ఆవిడ అయితే వరుణ్ తేజ్ కూడా బాగుంటది
అవునండి నవ్వి నవ్వి ఇంకా పొట్ట ఉబ్బిపోతది మనకి
తమంతా తమన్నా బావున్ ఎ
అవునవును మిల్కీ బ్యూటీయో ఏదో అంటారుగా తనని
ఉమ
చూస్తార అయితే మీరు ఎ
ఉ చూస్తానండి
ఉ కొంచెం జూస్త్ అది గుడ చ అదోకరకమైన స్ట్రెస్ రిలీఫ్ అండి మూవీస్ చూడడం గుడా
ఈ మూవీస్ అయితే ఇప్పుడూ
ఉ ఒక త్రి అవర్స్ అవును ఇన్వాల్వ్ అయిపోతాం మనం అందులో సిన్మాలో ఏం ఇక బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఒక మూడు గంట అందరందులో ఇన్వాల్వ్ అయిపోయ్ చాలా నవ్వేస్తము ఇంకా టోటల్ ఇన్వాల్వ్ అయిపోతాం గదా ఏం జరుగుత్ తుందో గుడ దెలికుండా బయిట అలా గుడా మనకు చాలా స్ట్రెస్
ఆ
ఒక మూడు గంటల్ అలా ఎంజాయ్ జేయొచ్చు బాగా
సీరియల్స్ చూస్తారా మీరు
ఆ చూస్తమండి ఏం సీరియల్ చూస్తమంటే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ చూస్తమండి మీర్ జూస్తరాండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ బాంటది టదండి
చూడ్లే అండి చూడాలి ఇప్పుడు ఎప్పటివరకైతే సీరియల్స్ చుడ్లేదు నేను ఇప్పుడో ఒక ఫై ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూసానంతే మధ్య మధ్యలో కా కార్తీక దీపం చూసేదాన్నండి అది గుడ కంప్లీట్ అయిపోయిందంట కదా
ఇప్పుడు సెకండ్ వచ్చిందిగాండి కార్తీక దీపం
అంతేనా
ఉమ్ అదెప్పుడో కంప్లీట్ అయింది గండి
మళ్ళీ అందరూ ఉన్నారబ్ వాళ్ళేనా క్యారెక్టర్ అన్ని
క్యారెక్టర్స్ వేరాండి మాది
ఆహా కాకపోతే కార్తీకదీపంకి చాలా మంది హుమ్
వాళ్లే కార్తీక్ దీప వాళ్ళే గాని వేరే వాళ్లు ఉన్నరు
ఆహా కనీ అసలు కార్తిక దీపం కీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి లేడీస్ జెంట్స్ తో సహా
ఉ జెంట్స్ బా జుస్ స్తరంట
అవునండి అవును అంతా ఏముందో అందులోగని కార్తిక దీపం సీరియల్ మాత్రం లేడీస్ కంటే జెన్సే చూస్తారు. అదితే పోయారు వాళ్ళు కూడా సీరియల్స్ కీ పాపం వాళ్ళు డ్యూట్ వెల్లొస్తారు కదా డైలీ అవును వాళ్ళు డైలీ డ్యూటీకేల్లొస్తరు కదా వాళ్ళు కాసెపు నవ్వుకుంటారు చూసుకోవడం వాళ్ళు కూడా స్ట్రెస్ తగ్గిచ్చుకోడము
అవునండి వాలుస్త అవునవును
ఇంకా జెంట్స్ కూడా సీరియల్స్ అట్రాక్ట్ అయితున్నారంటే, గ్రేటే ఇంత బిజీ లైఫ్ లో బిజీ షెడ్యూల్.
ఆ ఈ
మా
ఆ
మా ఇంట్లో మాత్రం అసలు చూడరు కదా నన్ను కూడా చూడనివ్వరు
ఎందుకంటే చూస్ ఏందంటే ఇప్పుడు దానికి అటాక్ట్ అయిపోతాము. ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది. ఎల్లుండి ఏం జరుగుతు ది అన్న టెన్షన్ మనకు ఉంటదండి ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అట్లా కాదండి ఇప్పుడు చూసి వదిలే
ఆ మూవీస్ చూడ్డనికి ఎంకరేజ్ చేస్తారు త్రీ అవర్స్ చూ స్తాము వదిలేస్తాము సి సినిమా ఆయితే అదే సీరియల్ అనుకోండి ఇంకది వాడు ఇచ్చే అర్ధగంటకి అందులో రెండు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఆ గిత్తత్త చూపించడానికి ఇంత సాగదీస్తా ఉ తా ఎన్నో సంవత్సరాల నుండి తర త సాగదిస్తా ఉంటారు ఆ సీరియల్ ని ఆ సీరియల్స్ లో కూడా కొంత విలన్ క్యారెక్ క్టర్స్ కొంచం బ్యాడ్ గా మనకు సొసైటీకి తెలియజెయాడ్మ్ వన్నీ కొంచెమ హస్బె హస్బెండ్ కీ నచ్చవు ఆ అడిక్షన్ వద్దు సీరియల్స్ ఒక రోజు చూస్తే రోజు చూడాలని అ అడిక్ట్ అయిపోతారు కావాలంటే మూవీ చూసుకో ఒక త్రీ అవర్స్ ఎంజాయ్ చేసి వదిలే సెయి అంటారు
ఆ ఎందుక టే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు బయట కూడా అలానే ఉందిగా అండి
ఆ ఇప్పుడు సీరియల్స్ లో చూసివి ఏవ్ అందులో విలన్ క్యారెక్టర్వి చాలా డేంజర్గుం టాయి సీరియల్స్ లో మోసాలు చేయడం ఇలా అవి ఇవి అన్నీ ఊ ఊ ఉమ్ అ దే అందుకే సీరియల్స్ మా హస్బెండ్ చూడరు నన్ను చూడని అయితే అప్పుడప్పుడు చూస్తాము టైం ఉన్నప్పుడు ఓకే అండి మరి
ఓకే అండి
థ్యాంక్ యూ